టాపిక్ నీతోటే అయిపోయినయి నేనేం టాపిక్స్ మాట్లాడను మళ్ళీ
అక్క
టాపిక్స్ అన్ని నీతోటే మాట్లాడినాం
అమళ్ళి అవే రిపీడ్ చేద్దాం
మళ్ళీ రిపీట్ చేద్దాంమన్న అస్సలే రావు ఇగ
ఎందుకు రావక్క ఒక ఒక ముచ్చట తీస్తాంటే ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి అన్ని
అంతేనంటవా
తె గుందక్క
ఆహా
ఒకమ్మని తిరంచి స్టోరీ చెప్తే మిగతా అమ్మ స్టోరీ కూడా
పోత మనిద్దరం ఒక కాడ ఉంటెనా ఒకామె స్టోరి మాట్లాడుకుందు మీ ఊళ్ళ స్టోరి మీది మా ఊళ్ళ స్టోరి మా ఊళ్ళదేనే
ఆ అట్లయితనె బాగుంటది అక్క పక్క పక్కనోళ్లను చేేస్కోద్దు ఎ ప్పుడైనా ఎందుకంటే విజ్జు ఉ-ఊకే నేను ఫోన్ చేసి మాట్లాత కదా దాంతోని ఏం మాట్లాడాలో తెలవక ఏం ట్లలే దాంతో ఐతే నేనైతే ఎంతైనాక వేరు పరిచయంలేనొళ్తోని ఎక్కువ మాట్లాడుతనే ఎక్కువసేపు మాట్లాడగలగుతం
వాళ్ళు మేమే చూస్తరు మా మాటలు మేమే మాట్లాడుకుం టె ఏం మాట్లాడాల ఏం మాట్లాడాలని ఉకే ఆలోచించుకోవుడే సరిపోయింది మాకు
అవును నీతో మాట్లాడుకుంట ఇప్పుడు పదమూడు కాల్స్ మాట్లాడిన
ఆ
తొందరగడిచిపోయింది
అసలు టైమే చుస్తలేను నేనయితే
అసలు ఇవి ఎట్ల గడి ఇవి ఎట్ల గడిచిపోతాయి ఇవి ఎప్పుడయిపోతయిరనాయిన ఆయన గిన్ని కాల్స్ ఉన్నాయి అని అనుకున్నా ఈ నాలుగు రోజులు ఫీవర్ వచ్చి పడు కునేసరికి అవి అట్లే ఉన్నాయి ఈ అందరు కంప్లీట్ చేసిల నేనే చేయలేదు కావచ్చు అందరికి డబ్బులు పడ్డయి నాకే పళ్లే కావచ్చు అని నాకు నేనే అనుకున్నా
అంతే కదా టాస్క్ రాపోతేనా ఏ రాలేదు కదా అన్నట్టు నిమ్మలంగ ఉంటవు వచ్చినంక కూడా మాట్లాడకపోతే ఇబ్బంది అనిపిస్తాంటది అయ్యో వచ్చి పోగొట్టుకుంటానమనమన్నా బాధ
అవును
ఊ నాయి కూడా పదిహేను ఉన్నాయి ఆ నిన్ననే ఓపెన్ అయింది నాది అటో ఇటో ఒక ఐదు మాట్లయినయ్ ఇంకొక పదిహేను ఉన్నయి నావి కూడా
ఆ ఫ్రీ అయితు న ఏ పనిజేసినంక ఫ్రీ అయితవు గదా
ఆ ఆ ఫ్రీనే
ఇంకే అప్పుడు జెసి మాట్లాడొచ్చులే
మళ్ళా రెండు మూరు రోజులన్న ఏమన్నరు రేపు ఒక్క రోజు అయితే లాస్ట్ అంటారు కదా
ఆ
ఊ అట్లా ఇబ్బంది ఐతాంది అన్ని ఇగ మాకు అందరు చిన్నపిల్ల తల్లులే ఉన్నరు ఇండ్ల టచ్లున్నారు ఆ పిల్లతల్లులు హు హు ఆ హా హా ఉ హు ఇదే పని ఊ ఏ ఏంటి డిస్టర్బెన్స్ అయితాంది ఫోన్ మాట్లాడతావా పిల్లల తోటి ఉంటావా అంటే మరి పిల్లలు న్నరు ఏం చెయ్యాలే మరి అని మళ్ళ అవ్వట్లా మరి గిట్ల కాల్ డిస్టర్బెన్స్ వస్తే మనక ఏమన్నా వస్తదా కట్టింగ్ కట్ అయి అయిపోతది అది ఈధాన అంటే ఆ ఏం కాదులే పిల్లలు ఉన్నోళ్లు ఏం చెతారు మరి ఏం కాదు అదే అడ్జస్ట్ అయితది మళ్ళ ఇయ్యో మాటలు మా వాళ్ళ అట్లా మాట్లాడతరు
అసలు పిల్లలు ఉన్నా కూడా చెప్తే వినేటట్టు ఉంటే ఏం కాదక్క పిల్లలు చెప్తే వినకుండా ఉన్న వాళ్ళంటరు చూసినవా వాళ్ళు బా సతా ఇంచుతరు నువ్వు వాళ్ళతోని మాట్లాడాలంటే చాలా కష్టం ఇగో నా బిడ్డ లేచింది పోయింది ఫ్రెండ్స్ తోని ఆడుకుంది వచ్చింది డాడీ మాట్లాడకూడదు రా నువు సైలెంట్గా ఉండాలని అని అంటే ఎమ్మటే సైలెంట్ అయిపోయింది
ఊ అంతే ఇబ్బంది అయితంటది ఇప్పుడు ఎట్లా అంటే ఆ పిల్లలకు అంతకు ముందు ఊకె సేల్లి ఇస్తే ఊకె బొమ్మలు చూసుకుంటున్నోలే ఇయాళ మనం సడన్ గా సెల్లు తీసుకుంటే ఇపుడు నేన్ నీకు సెల్లియనంటే వాళ్ళుకుంట్ర
ఆ అంతే
ఆ సెల్లు సెల్లు సెల్లు అని ఊకే సెల్ తోటె అదయితరు వాళ్ళు అట్లా వాళ్ళకి ఇబ్బంది ఐతంది కాల్స్ మాట్లాడడం
కాల్స్ మళ్ళ అందులో ఒకటి ఇరవై కాల్స్ మాట్లాడేసరికి జీరో పడేసరికి మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది
ఊ
ఏ ఉందక్క అసలు చూ ఎప్పుడు మ కరెక్ట్ మంచిగా మా మాట్లాడుకొని మంచి గుండెటోళ్ళతో మాట్లాడితే మల్ తొందర అయిపోయినట్టు అనిపిస్తది
అవును అసలు గిం గీ టైమ్ ల గింత ఇంతసేపట్ల పదమూడు కాల్స్ అంటే చూడు ఇంత ఫాస్ట్ గా మేమైతే ఎవల్ తోటి మాట్లాడుకోలేదు ఒకటి రెండు మాట్లాడు కున్నమంటే మళ్ళ కాసేపు టైం తీసుకొని మళ్ళా వేరే వాళ్ళకు చేసుడు
ఊ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే తొందరనే మాట్లాడగలతనమాక
ఉ డిస్టర్బెన్స్ వలనే ఇబ్బంది ఐతంది
ఆ
ఈ ఏం మ్యారేజెస్ లేవా అక్క మరి ఈ సమ్మర్లా
ఇగ ఏమో అక్క మాకైతే ఇంతవరకయితే ఏం రాలేదు అ మా దాంట్లో ఆల్మోస్ట్ అందరికి అయిపోయి మా దగ్గ ఇద్దరోల్లకైతే
ఊ
ఆ
ఈ ఎండకాలం ఏం పెళ్ళిళ్ళకు పోతామో ఏమో
అసలు ఎండ బాగ్ కొడుతాందక్క అసలు ఈసారి బాగుంటది అట ఎండ పోయిన సారి నలభై తొమ్మిది డిగ్రీస్ ఉందట మన సమ్మర్ లో ఇప్పుడు మొన్నటి దాంకా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వచ్చినయి
ఊమ్
ఇప్పుడు ఏండి పెండ్లిల గిట్ల ఏమ్ బోతాం అక్క ఈ శిన్న పిల్లల్ని ఎసుకొని పోవాలంటే చికాకె ఇగ
మస్తు శికాక్ అంటే శికాకే
ఉన్నదొ లేందో దీనలే సప్పడేక ఇంట్లో పడుండాలే అన్నదాక నువ్ గుడా మళ్ల అంటరు గదా ఎవడు పొమ్మన్నాడ్ నిన్ను అని అంటరు
కూరగాల తీసుకొని సోకావా పెండి పెరంటాలకి ఎండాకు తిరుక్కుంటా ఉంటది
అవును అక్క మీరు పోయినా ఫంక్షన్ ఏంటిది అక్క మరి నిన్న
బర్డే ఫంక్షన్ ఉమ్ మా బాబాయ్ కొడుకు వాళ్ళది ఆయనది గుడా లవ్ మ్యారేజె
ఆ
ఉ ఇగ లవ్ మ్యారేజ్ అయితే ఇగ వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు పేరెంట్స్ ని ఒప్పిచ్చిరు పెళ్లి చేసున్నారు గాని ఇగ చిన్న చిన్నగ చేష్